తిన్నరా అక్క
తినలేదురా తినాలే ఇప్పుడే బియ్యం పెట్టినా అన్న మాహిందీ
లా వచ్చిందా
అర్జంట్
అంతే గా
బయటికి పోయిండు బట్టలు మార్చేస్తాను
ఉ మ్
ఏం చేత్తాళ్లు పనులు అయినయా
అయినాయి అక్క ఏ లేదు ఉట్టిగనే కూర్చున్నా ఆ సలాడ్ గాలికి బయట కూర్చున్నా
చల్లగానే వొత్తంది ఇప్పుడు ఇగా ఇంట్లో ఒక మాత్రం మస్తు ఉడుకుతాంది
మాకైతే మొత్తం ఇట్లా ఆగడే చంపుతది లోపలికి
అంతా బండే కదా ఆకిట్లా మాకు ఈ రూమ్ లా ఆ పొద్దున ఆ రోడు ఆగడు ఇంట్లోకి వొత్తంది ఇగో ఇప్పుడు కొద్దిగా చల్లగనే ఉం టది కూలర్ కిటిక్కడ పెట్టుకున్నాం కదా
ఆ ఆ
వు మ్ము చల్లగానే వస్తది
ఏ మాకైతే వశపడతలేదు ఇయ్యాలన్న కొంచెం సల్లగా వొస్తుంది గానీ రోజైతే ఉబ్బరిచ్చుడే
సిటీలా అన్ని బండ్లు నడతాయి కాబట్టి కొంచం
ఎండ కూడా బాగా కొడత లేదా అక్క అబ్బా చెమక చెమక అంటుంది
ఆ
మరే
బాగానే కొడుతోంది ఎండ
అప్పుడు యాప చెట్టు ఉండే ఇంటి ముంగట ఆ ఆ అయగ కొట్టేసీలు ఇప్పుడేత్తాన్ని ఎగురుొత్తాన్ని అప్పుడు వానకాలంలో కొట్టయితే మంచివి వాటికి మంచిగావి పెరుగు మొన మొననే కొట్ ట్ట సిండు మసలయినే
బైర వండుకోరా మీరు
బయట వాండు కోమ్ అక్క
దోమలు
దోమలే ఏం లే ఇ ప్పుడైతే అప్పుడు బాగుండేది ఈ ఎండకి ఏడుంటాను దోమలు ఈ ఎండ కావే సగ వస్తనే గావచ్చు
కోతుల్ ఐతే లేవు
పోతులైతే లేవక్క ఎప్పుడన్న ఒక ఒకటో రెండో వత్తయ్ కాని
అప్పుడు మేము పెళ్ళైనా కొత్తలా మంచిగా బయట పంటే ఎంత మంచి చెన్నై కాబట్ ది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏడవ పండోతనయా దోమలు కట్టుడు ఇంకా నయం ఈ ఎండకు అవి కూడా నీరు పడట్ యి బయటికి ఎల్తలేవ్ కావచ్చు
లు పట్టాలద ఇప్పుడు అప్పుడు అంటూ ఊకా అందరు వాళ్ళవోళ్ళు వీళ్ళవోళ్ళు మంచాల వేసుకొని పండదే ఇప్పుడు ఎవలైనా బయట పంటరా బయట పండాలంటేనే భయపడతారు రోజులు మంచిగా ఉంటలేవ్ గాని
ఇప్పుడు ఏడ ఇగ అన్నీ దోమలాయే ఎండ బాగా చంపుతందే వేడి మళ్ళ కోతులు ఒకటి కోతులు ఒకవేళ బయట పంటే మంచం కాడికి వచ్ ఏ సేదర్ని పీక్ ఓయ్ కాల్ను బీకుతదో హా ఏ తెల్లార్ లెత్తే పని చేసుకుందాం అని బయటకి వత్తే ఓ వా వంద రెండు వందల కోతులు పౌడే పౌడిగ
ఆ పిల్లలు తల్లులు
అప్పుడు అందరూ మంచిగా నా ఐదు గంటలకు లేసేది ఆ పని చేేసుకునేది కాని ఇప్పుడు పొద్దు ఎక్కుతన ఆరు అయితంది ఆరున్నర అయితంది లేస్తలేర్ సక్కగా
ఏం చేత్తరు ఎండకు అల్సి పోయి నిద్ర పట్టక ఏ ఎండ కూడ నిద్ర పడతలేదు కదా ఎండ కూడా నిద్ర పడతలేదు ఆగడుకు
హుమ్
సగం పంటలు సగం ఎత్తాళ్ళు కావచ్చు
నేను ఆల్రెడీ మాట్లాడేదాన్ని అయితే ఈ యా తడిస్పోతే మంచిదే ఇగ లేతన్నం నిమ్మలంగానే లేతన్నం
ఏమున్నది తీయరాదిగా పొద్దంతా ఏంటన్న పోయేది ఉన్నదా చేస్
ఎవలతోను ముచ్చడ పెెట్టులేదు పని చేసిస్తాను ఎందు అంటే బావ పోతడు కదా
ఆ
ఏ ఆయనకు చేయ యా టిఫిన్ పెట్టాలి
హుమ్
అందుకని చాయ్ లెక్కుంది అట్లా
అంతేనా
హు మ్
పని చేసుకొని ఇంట్లో పోతే ఇంట్లో నేనా
ఆ ఉంటే ఆడికి ఈడికి తిరుగు
ఆ ఇక వాళ్ళు లేవనే లేనే లేకపాయే
హమ్
ఇగ నిమ్మలంగా వత్తరు కా చేశా స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు పన్నెండో తారీఖ అయితేదికోవచ్చు స్కూలు నిమ్మళంగ వోత్తారు
ఉ మ్ హుమ్ ఎన్నున్నాయి ఏ ఊ దీనితోని అయిపోతుందా ఇంకోటి చేస్తే
ఉ మ్
ఊ హూ హు
ఊ మ్ హూ
ఆ
తర్వాత మాట్లాడుదాం తి
ఆ ఆ ఇంకా రాలేదా
రాలే అక్క
కిరాయి పోయిండా
ఆ
ఎక్కినంక మల్లీ చేస్తా
ఇంకా రాలేదు ఉట్టిగానే కూర్చున్నా ఒక్కదాన్నే
ఊ హు ఇన్స్టాగ్రామ్
ఎం చెయ్యాలి ఏం చేసేది ఎం లేదు
రెండు రోజులు రారదే అక్క అంటంది గాని ఏ మొన్న మొన్న రెండు రోజులు రా మొన్ననే మళ్ళా వాళ్లే వచ్చిరు వాళ్ళు వచ్చినాక మళ్ళా పోయిరు మళ్ళా పోయినాక రమ్మంటరు ఈ ఎండకు వాళ్లు ముగ్గురు వీళ్ళు ఇద్దరు ఒక్కటే ఏ లొల్లిపోయి కోట్లడు కొనుడు ఉంటాది పిజ్జుల ఎస్తది
ఆ
ఊ మొన్ననే పోయి ఏ పంపిచాత్తిని ఊ ఊ ఏ మొన్ననే అత్తిని మొన్ననే అత్తిని మళ్ళీ నడుసు పాపని చూడడానికి వచ్చినప్పుడు మామార్ది కాలువనే కలిసే కలిసుండు చౌరస్తల దిగినా చౌరస్తలా దిగుతే రాజేష్ కు ఫోన్ చేసిన ఫోన్ చే అ ఇక్కడనే ఉన్నా వదిన చౌరస్తాలనే నువ్వు బస్ దిగే కాడనే అంటే ఇటేటు రా
ఆ ఆ
మీతోటి రమ్మటే వచ్చిండు అచ్చినక ఇంకా సోమేశ్వర్ హాస్పిటల్ ఎక్కడ అంటే ఎక్కువ అన్నాడు డైరెక్ట్ అనేది ఇప్పిండు ఎ హ ఇల్ లే వాలు ఈ అబ్బాయి ఏ వాళు ఆ ఆపిల్ ను ఈ అబ్బాయివ అని అంటాను ఇప్పైగాదు అమ్మాయి కూడాల అవునన్నా అంటేకి మన ఇంటి ముందుట మామూళ మనవరాలా అంటాను ఆ అన్నా ఏమే ఆ
ట్టలో
ఆ అట్లనే ఉన్నది
మ్మ్
అమ్మాయి ఆ అది కాక కండక్ కండక్టర్ ఏం చేస్తాందో తెల్స్ సాధారి ఇచ్చిన కదా నాక్ ఇక్కడ కుర్సున్నది ఈమె కాళనే కుర్చ్ నిదరపోయింది ఫాంషర్ట్ వేసా ఏ ఆధార్ అలా చూస్తాను లాంగ జాకెట్ వేసుకునేది ఏ నిజాంగా చూస్తన్నావ్ ప్యాంట్షర్ట్ స్టేషన్దు ఉకే చుస్తాందు టికెట్ కోట్
ఓ మొన గట్టలనే చేసింది నన్ను కూడా గట్టలనే చేసింది
ఉ
నా అయిత్ తే మూడు ఒకట్ ఠప్పు రోడ్డు పూలు అని నేఅన్న అంటే ఇమె అబ్బాయా మాయాన్ అంటే అమ్మాయి అని అన్నా అం అబ్బాయి కాదా అంటే కాదానన్నా ఆధార్ కార్డు ఇచ్చినాక కిందికి మీదికి చుతాందన్ని
గాదే ఆ కటింగ్ ఆయా ప్యాంట్ షర్ట్ ఆయా ఎట్ంటది
నా ఉండే
ఆ
అదేట్ల
ఆ ఏటు అన్నాడు అన్మకొండ అన్న ఒకటాప్ ఒకటి ఫుల్ అన్న హాఫ్ ఇవర అన్నాడు ఇగో ఈమె అన్న ఈయనా సుతాడు యే అమ్మాయా అబ్ అబ్బాయ్ కాదని నేనన్నా
ఆ
అవునా గదె సుత్తనో గిట్ల ఇట్లా అనిపిస్తది ఎండలో నల్ల జాకట్ వేసుకునే ఆమె ప్యాంట్ షర్ట్ వేసి ఎట్లా అని కొట్టారు ఆ
ఎచ్చారు కొట్టాల ఎందితే
బాస్ ఎకిందరా ఇగా మాకు సీట్ దొరికింది మస్తు పబ్లిక్ ఉన్నారు ఫస్ట్ అమ్మెనే ఆ ఫస్ట్ అమ్మెనెకిచ్ దిన ఇంగ ఈ అమ్మే వెనకాల నేనే కినా దంట కట్టుకున్నా తోనే కొద్దిగా జరిగింరూ ఇకా కాలగైన కుసో అనిన్నా కూర్చున్న కూర్చున్నాక పనాది ఇంకా
అది బస్ ఎకి తటబంటది బా బస్ ఎక్కిందంటే మళ్ళా మళ్ళా బస్టాండ్ వచ్చాక లేస్తుంది
ఆ ఈట ఎక్ ఈటు మెడల్ తన పోతానే చదురుతా అంటే లేపుతుంది అక్క హనుమకొండ వచ్చింద
దాని భయం దానికి
ఏంటంది అంటే నేను అనగదే హనుమకొండ రాలే పండు నేను లేపుతా కదా నేను దిగందే నేను దింపేస్తన అనా అతోనే సరే అన్నది అమ్ ఇరవై రూపాయ ఇచ్చింది కదా
అ
అమ్మ ఇరవై రూపాయలు ఇతే జోలో పెట్టుకున్నది ఉరికే
అయితే అప్పుడు గాడివోనం చూసినావా బాల వికాస్ కాడికి పైసలు పోగొట్టినప్పుడు సేతుకీ వంట ఎలయా వేరూపాయలు పోగోట్ ట్టింది తినలేద్ దు కొనుకోలేదు పా పైసలు ఉట్టిగానే బారేసినావ్ వేస్ట్ కాది అని అప్పుడు కోప్పడ్డాం అ కోప్పడితే అది ఊకెసూస్ కుంటాందన్నట్టు ఇక పైసలు మళ ఇక్కడ దబున పోతాయో అని
ఉమ్
గట్ల
హుమ్ వట్ల అని భయం కొద్ది చూస్తంది
ఉక ఎగుత్తాంది ఆడ ఐస్ క్రీమ్ కొనిమంటే ఆ చిల్లర్ వటుకతే కొంచెం చినిగినందుకు నే తీసుకోనన్ అన్నాడు నేను ఫోన్ పే చేసిన పది రూపాయలు ఈ ఇరవై రూపాయలు నాకి ఇయి నేను ఇయనన్న ఎందుకు అన్నది ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ కొనియలేదు నేనే లే పైసలు ఆడిచ్చిందంటే సరే ఓకే మొత్తం ని నీకే తీసుకో సంతో నీకే తీసుకో అంటాంది
ఉమ్
ఆ అంటే నీ పైసలు నాకెందుకని మళ్ళి ఇచ్చిన
ఈ శివవాళ్ళు అందరు మొత్తం వచ్చిళ్ళట వీళ్ళకి చెప్పకుంటనే అయ్య ఆడున్ డలేరట ఇదొక రూమ్ కాలిజేసిందట ఎమ్మోరా
అంటే ఏన్నించ పోతు
ఈన్నుంచేలే పోతళ్ళటా వీళ్ళోక్కలే ఆడుంటాల్లట ఇప్పుడు వీళ్ళు ముగ్గురా నలుగురా పోయింది ముగ్గురుగావచ్చు జైతోనే
కా వచ్చయితే
అదే శివ ఇక్కడనే కనిపిత్తం దామే మొన్న మీటింగ్ కి వచ్చిందామె
ఆహ సరే తీ అక్క ఫోన్ చేతా అళ ఆ